హలో
ఆ హలో
ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఎలా ఉన్నారండి ఆ బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు.
ఉమ్ బాగున్నా
చాలా రోజులు అవుతుందండి ఫోన్ చేయక
ఆ అవునవును చాలా రోజులవుతుంది
ఇంకా అండి ఎక్కడున్నారు అండి ఏం లేదండి ఇగ ఇప్పుడే తిన్నాము పడుకుందామని చూస్తున్నాము
అవునా మేము తిన్నామండి చూ
అండి
హ బిర్యానీ తిన్నాము ఇవాళ
అవునా అబ్బా ఏ బిర్యానీ తిన్నారండి
చికెన్ చికెన్ బిర్యానీ
అమ్మో మీకు చాలా ఇష్టమైనది అటుంది కదా
ఉమ్ కోడి బిర్యానీ చాలా ఇష్టం కదా
అవును మీకు చెయ్యొచ్చా అండి
ఆ చేయడానికి రాదండి బయట ఫుడ్డు ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాం
తినడం
ఉ మాకు చేయడానికి రాదు కదా సో బయట ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటాది కదా అక్కడికి పోయి
ఆహా నేను మంచి కొద్దిగా కోడి బిర్యానీ అంటే మీకు వచ్చేమో అని అనుకుంటున్నా కానీ నాకొచ్చండి చేయడము
అవునా
నాకు ఎగ్ బిర్యానీ వచ్చు చికెన్ బిర్యానీ వచ్చిందని మటన్ది రాదండి ఎప్పుడు కూడా చేయలే నేను
ఉహు తీన్డం మాంసం బనే ఉం టది కాని పట్టుకుంటేనే మాంసం ది
అవునండి మీరెప్పుడున్న ప్రయ ప్రయత్నం చేసిరా చేయడానికి
లేదు లేదు చేయలేదు కానీ ఓ రెండు సార్లు ఈ తర్వాత నుంచి చేయలేదన్నమాట
అవునా కానీ ఎ ఎగ్ బిర్యానీ చాలా ఈజీ ఉంటుందండి
ఉహూ
అంటే అది ఒకటే ప్రాసెస్ కానీ
ఆహా
ఏ ఏది చెప్పాలండి ఎగ్ బిర్యానీనా చికెన్ బిర్యానీ
చెప్పండి బిర్యానీ ఏదైనా బిర్యానీ కదా
అవునండి ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ గుడ్లు తీసుకొని ఇకబెట్టుకోవాలి ఒక అర డజన్ గుడ్లు ఆరు గుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టినాక ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూసుకొని అవి మంచి నూనె లేగించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేలా అ
ఆ
ఒక హాఫ్ కేజీ అంటే ఒక సగం డబ్బా అంటే రెండు పావుసేర్ల బియ్యం కడుక్కకొని పక్కన పెట్ట ట్టుకోవాలి
హ
అంటే అన్నం మనం మామూలుగాబ్ బగారన్నం తెలుసా అండి
అంటే
బగారాన్నం అంటారు కదండి చికెన్ బగారాన్నం పలావ అంటారు చూడండి అలా అంటే అట్లా బకారన్నం లాగానే ఉప్మాకి ఎట్లా మనం వెసర వేసుకుంటామో అట్లానే బగార అన్నం లాగా చే అన్నం వండుకోవాలండి
ఆహ
అది మంచిగా ఉమ్మగిలుతుంటే అప్పుడు వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నె చుట్టూ నెయ్యి రాశి కింద నెయ్యి కొంచెం నూనె రాశి ఎట్లా ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని ఎగ్స్ కూడా కింద పెట్టుకోవాలండి
ఉ
పెట్టినాక అన్నం వేస్తా ఉండాలి పైన ఇది నార్మల్ ఎగ్ ప్రర్యాణికి అదే చికెన్ బిర్యా అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అంటే సేమ్ ఇట్లనే కానీ కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి
అంటే ఇంకా మసాలాలు ఎక్కువ వేయాలా
ఆ చికెన్ అంటేనేమో ఇక మామూలుగా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోం ఇది దగ్గ బిర్యానీ అంటే ఎక్సీ ఉడకబట్టుకున్నాక కొంచెం ఆయిల్లో ఉప్పు కారం పసిపేసి వాటిని వేయించుకొని పక్కగా పెట్టుకోవచ్చు అనీ చికెన్ బిర్యానీిను అంటే మనం నైట్ చికెన్ బిర్యానీ చేయాల అనుకుంటే మార్నింగ్ చికెన్ తీసుకు చ్చుకొని మంచిగా క్లీన్ చేసుకొని దానికి ఉప్పు కారం ఆ కొంచెం మసాలా నిమ్మకాయ అన్నిీ కలిపి పెరిగేసి నానబెట్టుకోవాలండి
హ
నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అన్నం స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా ఒక బౌల్ తీసుకుని ద ఒక గిన్నెసుకొని దాంట్లో చికెన్ ఉడకబెట్టుకోవాలి మనం ఆల్రెడీ మంచిగా చేసుకున్నాం కదండి అది నాంతది నాని ముక్కలు అన్నిటికీ పడుతుందండి కారం
ఆహా
ఇంకా అది ఉడకబెట్టుకోవాలి పక్కన అన్నం బగార అన్నం లాగా చేసుకొని ఉల్లిగడ్డలు అయితే బాగా ఎక్కువ ఉంటే మంచిగా ఉంటదండి
హ
అ ఇంకా పెద్ద డేస తీసుకొని ఆ ఉడకబట్టుకున్న చికెన్ అంతా కింద వేసుకొని కొంచెం అన్నము దాని తర్వాత పైన ఉల్లి గడ్డలు కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మకాయ వాటాలగా మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ వాటరు అవసరమ అయితే కలర్ కూడా వేసుకోవచ్చండి
ఉ అవును బయట అలానే చేసిస్తారు కదా
అవునండి అట్లా మొత్తం అన్ని వేసుకున్నా స్టవ్ మీద పెట్టేసేయాలి పెట్టి సిమ్ లో పెట్టాలండి
హ
పొయ్య మీద పెట్టి సిమ్ములో పెట్టినాక అది ఆవిరి కావద్దని గోధుమ పిండి ఉంటది కదండి
హ
ఆ పిండి మంచిప్పేసుకొని ప్లేట్ పెట్టేసి గాలిపోకుండా మంచిగా దాని చుట్టటు పెట్టాలండి అతికివ్వాలి గమ్మ అతికిస్త అట్లాతీకిచాలా చుట్టు అతికిచ్చి ఇంట్లో రోలు ఏమన్న ఉంటాయి కదండి బండలు
అవునవును
తం కూడా గాలి దాంట్లోకి చొరబడొద్దు అనమాట
ఆ
అట్లా చొరపడకుండా మనం మంచిగా టైట్గా అంటే మొత్తం బంధించేసేయాలి అన్నాన్ని
హ
ఇట్ల బంధచ్చినప్పుడు మంచిగా ఉడుకుతది సిమ్ లో పెట్టాలండి ఒక పది నిమిషాలు పెట్టిన తర్వాత తీసి దించుకోవాలి సైడ్కి
అ
దానికి ఇక బిర్యానీకి తగ్గట్టు వంకాయ కురుమాయన టమాటా కురుమా ఆయిన పెరుగు కూడాండి పెరుగులో మంచి మజ్ జ్జిగ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా కొంతమంది ఐతే దానిమ్మ గింజలు కూడా వేస్తారండి బాగుంటది పెరుగులో ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు
ఓహో ఆ అంతేనా
ఇంకా టమాటా కుర్మా అయితే ఈజీ గా ఉంటదండి టమాటాలు ఉడక పెట్టుకొని దాంట్లో కొంతమంది ఏమో పల్లీల పొడి తింటారండి ఇష్టంంతోటి కొంతమందికి ఇష్టం ఉండు అహ
హు
పల్లీల పొడి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఇంక టమాటా కర్రీ అంటే ఎవరికేనా వస్తుంది కదండి ఈజీ
ఉ కవునవును
టమాట కర్రీలో కుర్మ పల్లీల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటదండి
ఆహా
ఉ కొబ్బరి వేస్తే కొంచెం మా మూల్ కూరలా ఉంటది పల్లీలు వేస్తేనే చాలా బాగుంటది
మీరు ఏది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు
నేనా అండి నాకు మటన్ అంటే ఇష్టం అండి మటన్ కీమా అంటే చాలా ఇష్టం
ఆ నేను అంటుంది పల్లీల పొడి ఆ కొబ్బరి పొడ మీకు ఎక్కువ ఏది ఇష్టంగా తింటా ఉంటారు
అంటే నేను పల్లీల పొడి అయితేనే బాగుంటదండి బయట బిర్యానీ అట్లనే ఉంటంది కదండి చేసేది విధానం పల్లీల పొడి వేస్తే బాగుంటది
ఉ
ఒక్కొక్క టమా టలు ఎట్ల ఉన్నాయో అట్లనే టమాటలు వేసి మంచిగా కొంచెం వాటర్ బోసి ఉడికించి పల్లీలో పొడి వేసుకొని ఉప్పు కారం అన్ని వేసుకొని కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే బాగుంటదండి
ఊహు
ఉ అంటే దానికి తగ్గట్టుగా ఇంక పక్కన ఒక స్ప్రైట్ బాట్ టిలు ఒక థమ్సప్ బాటిలు ఉంటయి కదా ఇంకా చెప్పలేమండిగా
హు
కడుపు నిండా తిని లేవచ్చు
అవునవును
మీరు ఎక్కువ పక్కకి ఏం తింటారంండి దాంట్లోకి
ఉ అంటే చికెన్ ఆ కర్రీ ఉంటుంది కదా అట్ల ఎప్పుడైన సరే బిర్యానీ చేసుకున్నాక చికెన్ గ్రేవీతో ఆ చికెన్ పీసెస్ కొన్ని ఉంటాయి కదా అలాంటి కర్రీ ఉంటే ఇంక బాగ అనిపిస్తుంది అనమాట
అంటే ఫ్రై లాగ అంటున్నావ
ఆ ఫ్రై కాదు కర్రీ ఏ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీి
కర్రీ వేరుండాలి చికెన్ బిర్యానీ ఉండాల అండి
హు అవును
అంటే రెండు కలిపితే ఇంక కడుపు అంతా గడిబిడి అయితుంది కదండి
రెండు కలిపితే ఇంకా ఇంకా స్పైసీగ ఉంటది ఇంకా బాగుంటది ఇంక టేస్ట్ బాగా వస్తది
అంటే రుచి బాగుంటది కానండి కడుపులో మసాలా ఎక్కువ తట్టుకోగలుగుతారా
అలానే తెలంగాణలో తింటారన్నమాట
ఆహా అవునా అంటే అక్కడని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు కానీ ఏక్కడైనా నోటికి ఏది రుచి ఉంటే అది తింటాలండి అంతే అక్కడ ఇక్కడ అని మనం చెప్పలేం కద ఎవరి
సో మా ప్రాంతంలో సో నేను కలిసి తిరిగిన వాళ్ళు నేనుంటున్న ప్రదేశంలో బాగా ఇష్టపడుతరు బాగా చేస్తవు ఇలానే ఉంటాదన్న సో
ఓకే అండి మొత్తానిక ఐతే ఈరోజు కడుపు నిండా తిన్నారనమాట
మీరు తినిపించేసారుగా మొత్తానికి
అంత మీరు తిన్నారు కదండి మళ్ళీ నేను చెప్పాను అంతే ఎట్లా చేస్తారు అని
అవును అండి
సరే అండి ఉంటానండి మరి
హ్మ్ ఓకే సెరెనండి అంతే